హలో నమస్కారం అండి
ఆ నమస్కారం అండి
ఎలా ఉన్నారండి
మేం బాగున్నామండి మీరు ఎలా ఉన్నారండి
మేం కూడా బాగున్నామండి ఏం జేస్సున్నారండి
ఏం లేదండి ఇంట్లో ఖాళీగా ఉన్నానండి ఇందాక తినేసి మీర్ అండి మీరు తిన్నారా అండి
ఆ భోన్ చేశానండి ఇందాకే
ఏం జేస్తున్నారండి
అండే నేను ఊరికే ఉన్నాను మీతో పండుగల గురించి కొంచెం మాట్లాడవచ్చా అండి ఇప్పుడు
ఆ మాట్లాడవచ్చండి
హ మన భారతదేశంలో ఎటువంటి పండుగలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారండి
అంటే ఎక్కువ శాతం దివాలికి అండి
ఆ
ఎందుకంటే నార్త్ సైడు సౌత్ సైడు ఎక్కువ శాతం ఆ పండగనే జరుపుకుంటారండి బాగా
అవునాఅండి
అందుకండి దివాళికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు
మీరు ఎలా జరుపుకుంటారండి దివాళీ పండుగను
మేము కూడా చాలా ఘనంగా జరుపుకుంటాము అండి దివాళీ పండుగని అంటే పొద్దు పొద్దున్నే లేసి తలస్నానం చేసి కొత్త వస్త్రాలు ధరించి మన ఇంటికి వచ్చిన అతిథులు బంధువులు స్నేహితులు వాళ్ళతో చాలా ఆప్యాయతంగా మాట్లాడి పలకరించి ఇంట్లో చేసిన స్వీటు హాట్ అంతా తిని సాయంకాలం కాగానే కిరాణ కొట్టుకెల్లి కొన్ని టపాసులు కొనుక్కొని ఇంటికి వచ్చి డీ దీపం ముట్టించి
అంటే ఎటువంటి టపాసులు తెచ్చుకుంటుంటారండి మీరు కాల్ చ్చడానికి
పే బాగా గట్టిగా బళ్తా జూడ న అండి పై బళ్తార స్కై సార్ట్లా
అవునండి అ ఇంకా మీ ఏరియాలో ఎటువంటి పండగలు బాగా జరుపుకుంటారు అందులో మీకే పండుగలు అంటే టే బాగా ఇష్ట మండి
మా ఏరియాలో చానా పండుగలు జరుపుకుంటారండి అందులో నాకు అందులో నాకు బాగా నచ్చే పండుగ ఏమన్నా ఉందా అంటే అది రంజాన్ పండుగ అండి
ఓకే అండి
మీకు మీ ఏరియాలో ఎలా జరుపుకుంటారండి పండుగలు
మా ఏరియాలో పండగలు అంటేనే అదొక పెద్ద ఆనందం అండి అందరికి అంటే కుటుంబంతో అందరు కలిసి మెలిసి బాగా జరుపుకుంటారు పండగల్ని
ఉే
మా సైడ్ మా చుట్టుపక్క ఏరియాల్లో బాగా దీపావళి ఉం వినాయక చవితి సంక్రాంతి వంటి పండుగలు బాగా ఘనంగా జరుపుకుంటా మండి
అవును మీరే పండగలు బాగా జరుపుకుంటారండి
అయితే మేము సంక్రాంతి వినాయక చవితి పండుగ బాగా జరుపుకుంటామండి
అంటే ఎలా అండి మాకు కొంచెం ప్రాసెస్ చెప్తారండి అంటే మీ సైడ్ ఒక ర కంగా వినాయక్ పండగ వినాయక చవితి జరుపుకుంటారు మా సైడ్ ఒక రకంగా జరుపుకుంటారు కదా
అవునండి వినాయక చవితి అంటే ఏ పండగలైనా ప్రాంతాన్ని బట్టి పండగ వాద్ జరుపుకునే విధానం అనేది మారుతుందండి
అవునా అండి
మా సైడ్ వినాయక చవితిని మేము వారం రోజులు లేదా ఐదు రోజులు అలా జరుపుకుంటాము అండి
ఉమ్ ఏం జేస్తారండి ఆ వారం రోజులు
ఏ వినాయక చవితికి ఇంగ ఒ టూ డేస్ రెండు రోజుల ముందుగానే మేము పందిరిని బాగా అలంకరిస్తామండి అన్నిటితోనూ అరటి తోరణాలతో మామిడి తోరణాలతో కావచ్చు అరటి గెలల్తో
అవునా అండి
ఇంకా వినాయకుని కూర్చోబెట్టిన రోజు పూజ జేసి అలాగే విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామండి అక్కడ
అవునా అండి
ఇంకా వారు ఐదు రోజులు కూడా వినాయకునికి ఇష్టమైన వంటలు ఒక్కో రోజు ఒక్కొక్కటి చేస్తూ నైవేద్యంగా పెడుతుంటాము
ఆ
ఇంగ నిమర్జనం రోజు అన్నదాన కార్యక్రమాలు అలాంటివి ఉంటాయండి
అంటే మీ సైడు ఎం ఏమన్నా ప్రాచీన కథలు బుర్ర కథలు అలాంటివి ఏమన్నా తోల్బొమ్మలాట్లు అలాంటివి ఏమన్నా జరుపుకుంటారా అండి వినాయక చవితికి
అవునండి అప్పుడప్పుడు నైట్ టైమ్స్ అలాంటివి కూడా పెడుతూ ఉంటామండి
సార్ మీరే పెడతారా అండి
ఆ అంటే అందరూ కలిసి ఎవరినన్నా పిలిపిస్తామండి అలా
అంటే మీ యూత్ అంతా కలుస్తారా అండి
అవునండి
అంటే ఎలా ఉంటుందండి ఆ స్టోరీ ఎలా జెప్తారండి వాళ్ళు తోల్బొమ్మలాట్లో
తోల్బొమ్మలాట అయితే ముందుగా మనకు ఒక తెల్ల క్లా తెల్ల బట్ట కడతారండి దాని వేర ఇంకా వారు చెక్కలతో చేసిన బొమ్మలకి తాళ్ళు కట్టి వాటికి కాళ్ళు చేతులు ఆడిస్తూ అలా చెప్తారండి
అంటే ఒక కథ లాగా అంటే సినిమా టైప్ మనకు ఎక్స్ప్లెయిన్ చేస్త
అవునండి ఒక దృశ్యంలాగా ఉంటుందండి ఒక ఏదన్నా ఒక పాత్రను ఎంచుకొని ఆ పాత్రలకు తగ్గట్టుగా ఉన్న ఆ ఇవన్నీ చేస్తారండి
అవునాండి
మ్ మీరు ఎలా జరుపుకుంటారండి రంజాన్ పండగను
మేము రంజాన్ పండగను చాన ఘనంగా జరుపుకుంటామండి అంటే నెల మొత్తంగా ఉపవాసాలు ఉంటారు కదండి చానా మంది
అవునా అండి
ఉపవాసాలు ఉండి మరి ఇంగ పండగ రోజు బాగా కొత్త వస్త్రాలు ధరించి అంటే వ వచ్చింటె ఇంటికి వచ్చిన అతిథులు మరియు స్నేహి తులు బంధువులు అందరికి అందరితో బాగా ఆప్యాయతంగా పలకరిస్తామండి
అవునా సార్
అంటే ఆ రంజాన్ యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే మనము మన సమాజంలో ఒక పేదవాడు ఎలా బతుకు తున్నాడో మనం కూడా అలానే బతకాలి అని ఆ రంజాన్ పండగ యొక్క తీమ్ అండి అందుకని మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ కి లేచి ఒక మనకు తోచినంత తిని పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టకూడదండి మళ్ళీ
అవునండీ
మరి ఆరు సిక్స్ థర్టీ సిక్స్ ఫార్టీ ఫైవ్ అలా టైంలో సూర్యుడు అస్తమించగానే మనం మసీదు కన్నా లేదా ఇంట్లో అన్నా మనము ఒకపోద్ద తీయవచ్ఛుఅండి అప్పుడు కూడా మనము వాటర్ వాటరు ఖర్జూరం తోనే అండి ఎక్కువ శాతం ఒక పొద్దు తీసేది
ఓకే అండి
ఇంకా అండి మీకు ఏమన్నా పండగలు ఏమన్నా తెలిస్తే మాతో కొంచెం షేర్ చేసుకుంటారా అండి
మాకు ఇంకా సంక్రాంతి పండుగ అంటే చాలా ఇష్టమండి ముందుగా సంక్రాంతి ఎ పండగ అనగానే రైతులకు పంట వచ్చిన ఆనందంలో ఆ పండుగని జరుపుకుంటారు
ఓహో
సంక్రాంతి అనగానే గాలిపటాలు గాని కోడి పందేలు ఎద్దుల పందేలు అలా జరుపుతుంటామండి ఎక్కువగా
అవునా
మీరు మీ చిన్నప్పుడు గాలిపటాలు అల ఎగరేశారాండి ఎప్పుడైనా
అవునండి చాలా వరకు ఎగిరేసామండి మేము కూడా గాలిపటాలని మీరండి
ఎగరేస్తుంటాండి అప్పుడప్పుడు
అంటే మీరు మీ చుట్టుపక్కల ఉన్న పిల్ల వాళ్ళతో గాలిపటం ఎగరేస్తుంటార అండి
అవునండి అంటే చిన్న పిల్లలు ఉంటారు కదా వారితో కలిసి కాసేపలా ఊ గడిపేవాన్నండి సంతోషంగా
అంటే వాళ్ళకి మీరు కొంచెం సూచన ఇయ్యాలండి ఎక్కువ హైట్ ఎక్కకోకుండా ఎక్కడో కింద కిందనే ఉండి ఇగ మంచి సేఫ్ ప్లేస్ లో ఉండాలండి గాలిపటం ఎగిరేసేటప్పుడు
అవునండి
అలానే మనం వాడే దానికి వాడే దారం థ్రెడ్ అండి మాంజా కాకుండా మామూలు
నార్మల్ దారాలే వాడుతుంటమండి ఇవి షాద్యమైనంత వరకు అలాంటి దారాలు వారం అండి హానికరమైనవి
అవునండి అది వాడం వల్ల మీకు ప్రమాదం కాకపోయినా మన చుట్టూ ఉన్న వ్యక్తులకు చాలా వరకు ప్రమాదాలు సూచిస్తాయండి
ఆవునండి ఆ యం సంక్రాంతి పండుగ అనేది మూడు రోజులుగా ఉంటుందండి మనకు
అవునా అండి
భోగి సంక్రాంతి కనుమాని
అ
భోగి నాడు భోగి మంటలు వేస్తామండి
అంటే ఎందుకండి భోగిమంటలు ఏసేది
ఉ మనలో ఉన్న చెడు అంతా వెళ్ళిపోయి మనం కూడా మంచి మంచిగా ఉండాలని భోగి మంటలు అవును
ఆ ఇంకా మెయిన్ పండగ సంక్రాంతి ఎలా జరుపుకుంటారండి
అ పండుగ రోజు అంతా స్నానం చేసి పిండి వంటలు చేసి ఉ అదంతా అంటే కుటుంబంతో కలిసి అంతా ఉంటాం కదండి చాలా ఆనందంగా గడపచ్చు అప్పుడు
అవునండి.
ఆ కనుమ రోజు రైతులు వాటి పంటకు ఉపయోగపడిన పనిముట్లను కానీ అలాంటి వాటిని పూజిస్తారండి ఆ రోజు
అవునండి.
ఊ
అలాంటి వాటిని మన మనతో పాటుగా అంటే దివ్వగా స్వామిలా మనము ఆ పనిముట్లని చూసి మనం పూజిస్తాం కదండి.
దైవంతో సమానం. ఓకే చూస్తామండి.
పనిముట్లు కూడా ఒక రైతుకి చాలా వరకు ఉపయోగపడింటాయి కదా అందుకు అండి.
అవునండి.
అంటే ఇప్పట్లో ట్రాక్టర్లు అవి వచ్చింటాయి కదండి ఏం చేస్తారండి వాటి ప్లేసుల్లో
అంటే అయినా అలాంటి వారు కాని వాళ్ళ వాహనాలకు అలా పూజ చేయడం అలా జరు టరండి
అవున్ డి.
మీక్ తెలిసిన సమాచారాన్ని మాకు చ అందదేసినందుకు. అండ్ మాకు తెలియని విషయాలు కూడా మీరు చానా చెప్పారండి.
మీక్కూడా ధన్యవాదములండి మీకు తోచిన సమాచారాన్ని మాక్
ధన్యవాదాలండి మీ కూడ